హలో బాగున్నాను నువ్ బాగున్నావా
ఉ బావున్నా బాగున్నా ఏం చేస్తున్నావ్
యడవో వినిపిస్తలేదు
ఏం జెస్తున్నావ్
నేనా ఏం చేయట్లేదు తిన్నాను నువ్వు
ఇగో ఇప్పుడే క్లాస్ విని కూర్చున్నట్లా
ఇంగ డిన్నర్ కాలె
కాలే టైమ్ పడుతది నైన్ థర్టీ
నైన్ థర్టీ ఏం స్పెషల్ మరి ఈ రోజు
ఆ వంకాయ ఫ్రై ఇంకా ఆలుగడ్డ
వంకాయ ఫ్రై ఆలుగడ్డనా
ఉ నువ్వేం జేషినవ్ మరి
నేను సాంబార్ చేసినాను పాపిడాలు చేసా
ఉహు
ఉ ఏం చేస్తున్నావు మరి
ఏం లే ఖాళీగానే కూర్చున్నా వచ్చే పండగలకి మరి ఏం డ్రెస్సులు కొనుకుంటున్నావ్
అవును కదా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా షాపింగ్ చేయాలి అసలు తీసుకోవాల ట్రెడిషనలే తీసుకుందాం అనుకుంటున్నా శారీ
ఉ హు
శారీ కొల డ్రెస్సెస్ తీసుకోవాలి ట్రెడిషనలే నువ్వు
నేను కూడా ఇగ ట్రెడిషనలే పండగలంటే ట్రెడిషనలె కదా హాఫ్ సారీస్ తీసుకుందాం అనుకున్నా అసలు లేవు రెండు మూడు జతలే ఉన్నాయ్
అంటే క్లాత్ తీసుకుంటావా స్టిచ్చింగా లేకపోతే రెడీమేడేనా
శారీస్ తీసుకొని గుట్టిస్తా
అ అలా అయితే బెస్ట్లే
అట్లా అనుకో మనకి ఇష్టం ఉన్నట్టుది కుట్టిచుకోవచ్చు
ఒక చున్ని బయట తీసుకుంటే సరిపోతది కదా
ఉ అవునవును లేదు చీర సెపరేట్ చున్ని సెపరేట్
చీర సపరేట్ చున్నీ సపరేటా ఆవ్ ఇంకా మిగిలితది కావచ్చు కదా క్లాత్
తది ఎ ఎమంటరు ఫైవ్ మీటర్స్ కదా చి
హలో హలో హలో హలో వినిపిస్తలేదారా హలో
నువ్వు
ఇప్పటిదాకా మాట్లాడినావా ఇప్పటిదాకా సౌండ్ రాలే
అవునా మాట్లాడిన మాట్లా ఇగో తీసుకోవాలే తీసుకొని ఇక లోకలియ్యేదు బోటిక్ లో ఎక్కడన
ఆ బొటే ఆ డబ్ మనీ కొంచెం ఎక్కువయినా పరే సరేగాని బొటెక్ లోనే ఇవ్వాలి తెల్సా అంటే మనీపెట్టీ అంత తీసుకుంటామా హండ్రెడ్ కో ఫిఫటీ రూపీస్ కో చూసుకొని నార్మల్ దగ్గర ఇస్తే అసలు స్టికింగ్ పాడు చేస్తున్నారు
అవునవును నేనసలు మోసపోయిన లాస్ట్ టైమ్ అయితే
ఏం జరిగింది
నేను ఇచ్చిన ఇచ్చిన బ్లౌజ్ మోడల్ ఒకటైతే ఆమెఒకటి కుట్టింది నేను మంచిగా అడిగిన ఆమెకి ఆ ఇట్లనే కుడతారా మరి ఇట్లనే కుడతను అంటే ఇట్లనే కుడతా ఇట్లనే కుడతా మొత్తం ఫ్లాప్ చేసింది మళ్ళ ప్రిన్స్ కూడా ఎక్కువ పెట్టలేదు కింద లేహంగాకి
నాకుడు ఇగో ఒక బ్లౌజు నేను బోటెక్నకు గృహ ప్రవేశం ఉందని నాకు ఎమర్జెన్సీ ఉండే అయితే మరి నీకు బోటెక్ బొట్నెక్ వచ్ చా అసలు అని అడిగిన రాదు అన్నా అయిపోయేది కదా వచ్చు అని చెప్పింది ఆ కు టి అసలు అది వేసుకోని కూడా వేసుకోలే
వేసుకొని కూడా వేసుకోలే నేను
ఉహ్మ్
ఆ అంత మొరం చేసింది కాని మనీ కూడా ఇవలే దానికి సారీ అంటే ఈ సారీ అంటే నీకు కుట్టక రాకపోతే నాకు ఈ డిజైన్ కుట్టరాదు అని చెప్తాయి పోతది
ఉమ్ అవును
కుట్టొచ్చు అని తీసుకు ని బ్లౌజులు మస్తు పాడుచేస్తున్నారు మొన్న బ్లౌజ్ మంచి శారీ నేను ఒక రకంగా కుట్టించ చుకుందాం అంటే దా మొత్తం షోల్డర్ అంతా అసలు షోల్డర్ అంతా పాడు చేసింది
మరి వేరే బ్లౌజు బ్లౌజు తీసుకొని కుటియకపోయిరా
ఇ కుటిస్తే దాని దగ్గరియన్ ఫిక్స్ అయి పోయిన నేను కొంచెం తక్కువ కాస్ట్ కద అని ఒక బయట దానికంటే ఒక హండ్రెడ్ రూ పీస్ తక్కువ తీసుకుంటది కదా అని చూ తీసుకున్నా ఇ అట్లా చేసిది ఎక్కువ ఏం డ్రెస్సెస్ వేస్తావు
నేన ట్రేషనల్ వేస్తా టూ పీస్ కానీ త్రీ పీస్ కానీ
అంటే ఎక్కువ టెంపుల్స్ కి అటు ఇటు వెళ్తే ఏం డ్రెసెస్ తీసుకుంటావు వేసుకుని వెళ్తావ్
ఎక్కువ ఇంకా పెద్ద పెద్ద గుడులైతే అంటే కొంచెం అవుట్ ఆఫ్ స్ స్టేషన్ అయితే హాఫ్ సరీస్ వేసుకుంటా లేదు లోకల్ అని అంటే త్రీ పీస్ సెట్టేసుకుంటా
త్రీపి సెట్ వేసుకుంటావ
ఉమ్ ఎక్కువ నాకు త్రీ పీసెట్సే ఇష్టం లేంటే
అవును నేను కూడా తీసుకుంటే ఇదే తీసుకుంటా టాప్స్ అయితే కొనడమే ఆబ్ చేసిన త్రీపీ సెట్స్ వచ్చినంక
అవును టాప్స్ తీసుకుంటే లెగ్గింగ్స్ మంచివి తీసుకోవాలి
అవును ఏమో నాకు లెగ్గిన్స్ అంతా టైట్ టైట్ అన్
అట్లాంటప్పుడు సెమీ ప్లాజో అన్న ప్లాజో అన్న
ఆ అలానే తీసుకుంట ఎక్కువ త్రీ పీ సెట్స్ తీసుకుంటే టూ పీసెట్స్ అన్ని హలో వినిపిస్తుందా హలో హలో
హలో
వినిపిస్తుందరా వినిపిస్తుంది మధ్యలో వాయిస్ కట్ అయతుంది ఎందుకు
అదు తీసుకుంటే ఉట్టివి టాప్స్ తీసుకుంటే సెమీ ప్లాజో తీసుకొని ఫెయిరప్ చేస్తే మంచినే ఉంటది
అవును సేమీ ప్లాజోస్ అన్నా తీసుకోవాలి
మరి ఏ కాంబినేషన్ లో కుట్టిద్దాం అనుకుంటున్నావ్ కాంట్రాస్ట్ అనుకుంటున్నావా లేదంటే
కాంట్రెస్ట్ కొంచెం కాంట్రెస్ట్ అయితేనే బాగుంటది కదా
ఉమ్ అవును
కాంట్రాక్ట్ అయితేనే కొంచెం నువ్వు
నేను మాక్సిమమ్ కాంట్రాస్ట్ తీసుకుంటా సెల్ఫ అంత బాగోదు అనిపిస్తది నాకైతే సెల్ఫ్ ఎప్పుడు తీసుకోవాలంటే మనం కొంచెం డబ్ లు ఎక్కువ పెట్నప్పుడు తీసుకోవాలే
కాంట్రాక్ట్ అయితే ఇప్పుడు బ్లౌజ్ అయినా శారీ అయినా కూడా కాంట్రాక్ట్ తీసుకోవాలి అలా అయితేనే బాగుంటది
ఉమ్ ఎక్కువ సెల్ఫ్ ఇక సెల్ఫ్ అంటే నారాయణపేట్ లాంటిది తీసుకోవాలి
ఇంకా ఏంటి ఏమైనా షాపి ఆన్లైన్ చేస్తావా ఆఫ్లైన్ యేన షాప్
నేను ఆఫ్లైన్ చేస్తా ఇగ కో ఒకవేళ కుర్తిలు అవివి ఉంటే ఆన్లైన్ లో చేస్తనేమో కానీ మాక్సిమం ఆఫ్ లైన్
ఆఫ్లైనేన ఆఫ్లైన్ అయితేనే బెటర్ కదా ఈ వీటికి శారీస్కె అయిన వేటికి అయిన కొంచెం చూసి తీసుకుంటాం మనం క్లాత్ నీ బట్టి ఆఫ్లై ఆన్లైన్ లో అయితే కాటన్ అయి
సరే ఆఫ్లైన్ కూడా కొన్ని ట్రస్టబుల్ పేజెసే ఉంటాయి గానీ
ఆ కొన్ని కొన్ని ట్రస్టబుల్ అయితేనే ఓకే కొన్ని ఏమో అందులో చూసిన క్లాత్ వే వేరే ఉంటుంది మళ్ళీ వచ్చినాక క్లాత్ వేరే ఉంటది కలర్ కూడా వేరే ఉం
అవును అందు కి ఇంగ ఆఫ్లైన్ బెటర్ నేను ఎప్పుడు ఆన్లైన్ లో పర్చేస్ చేసే చిన్న చిన్నవి టూ పీస్ సెట్
ఈ డ్రెస్సెస్ మీద భయంమేస్తది తెల్సా డ్రెస్సెస్ ఎలా వస్తాయో అని ఈ మిగతా అంటే ఆ ఏంటిది మనం హోమ్ డెకరే ఐటమ్స్ అయినా పర్లేదు మిగతాటికైతే ఏం కాదు గానీ హోమ్ డెకరేటమ్స్ అయితే బయట దొరకనివి కూడా ఆన్లైన్ లో దొరుకుతాయి
ఊ
ఇంగ నేను ఎక్కువ హోమ్ డెకర్ ఐటమ్స్ ఆన్లై లోనే బుక్ చేస్తా
అదే నేను ఇగ హోమ్ డెకార్ అంటే మాకు ఇక్కడ లోకల్ల్లో ఇంటి ముందు వస్ తరు కాబట్టి ఇగ అవి కూడా ఆఫ్లైన్ తీసుకుంటాం మాక్సిమం నేనేం ఆన్ ఆన్లైన్ పర్చేస్ అంత ఏం చెయ్యం ఫుడ్ కూడా ఇంక రెగ్యులర్ రెస్టారెంట్స్ లోనే తీసుకుంటాం
ఫుడ్ జ ఇవి ఇందులో ఆర్డర్ పెట్టుకోన లేక పోతే రెస్టారెంట్కి వెళ్తారా
స్ట్రాంకె వెళ్తం ఎప్పుడు ఒకసారి ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి బయ్ ఈ అంటే ఎప్పుడొ ఒకసారి తింటాం కాబట్టి బయట నుంచి తెలుసు నరే స్వామి నుంచి తెచ్చుకుంటాం మీరు
ఎక్కువ ఆర్డర్ పెట్టాం వెళ్ళిపోత రెస్టారెంట్ కెళ్ళైన బిర్యానీ తినేసివస్తాం కానీ తక్కువ
క్వాంటిటీ తక్కువ వస్తాది
అసలు మళ్ళీ అయితే ఒకసారి ఏం చేసిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తే తను పిల్లందరు కలిసి ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే సరే అనే ఐస్ క్రీమ్ ఆర్డర్ పె ట్టింది
ఉమ్
అది ఎంత వచ్చింది నైన్ నైంటీ సిక్స్ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ చూపెట్ పెట్టింది తను చూసుకోలేదు అందులో చూపిస్తే బానే పెద్దగా కప్ ప్ వస్తది కదా అనుకుంది వచ్చేసరికి ఏంది చిన్నది అది ఐస్ క్రీమ్ కప్పు కన్నా టెన్ రూపీస్ ఐస్ క్రీమ్తోనే డబుల్ ఉంటదం అంత అంతే వచ్చింది దానికి నైంటీ సిక్స్ రూపీస్ పే చేయాల్సి వచ్చింది
అదే అయితే ఇంగ అన్ని పండగలకి హాఫ్ శారీ గొంటావ లేంటే చేరలేమైన కొంటావ
శారీసే వేసుకుంటాను ఎక్కువ కంఫర్ట్గా దూరం లాంగ్ జర్నీస్ అయితే డ్రెస్సెసే త్రీ పీస్ సెట్ వేసుకొని వెళ్తా అరున్ను డ్రెస్ అంతే ఇగ హాఫ్ సారి అంటే తక్కువ
అదేలే
ఉమ్ శారీసే వేసుకుంటాను టెంపుల్స్ కి వీట్కెళ్తే ఇ జన్ లాంగ్ జర్నీస్ అయితే కంఫర్ట్ కె కంఫర్ట్ చూసుకుంటా
అవ్నా నేను అంతే ఇగ చెప్పినా కదా లాంగ్ అయ్ హాఫ్ సారీస్ వేసుకుంట ఒకవేళ ఎక్కడికైనా బయటికి ఎళ్తే గని
ఉ
మరి రెగ్యులర్గా అయితే త్రీ పీస్ సెట్ ఎసుకుంటా
అందులో కూడా త్రీపీ సెట్ లో కూడా కొంచెం కొ ఆ ఏంటిది హెవీ వస్తున్నాయి కదా ప కానీ కాటనియి అయితేనే కొంచెం మంచిగా అనిపిస్తది కదా మనకి
అవును మరి నేను అంతా ఇగ అట్ల తీసుకోను నాకచ్చి నాకు నచ్చితే తీసు మళ్ళా గంటలు గంటలు షాపింగ్ ఉండది నాది
ఆ బోని తొందరనే అయిపోతది నాది గంటలు గంటలు అయితుంది నేను ఎక్కువ తొందరగా సెలెక్ట్ చేసుకోలేను ఎవరన్న ఉండాలి మళ్ళీ
నేను తక్కువ నేను తొందరగా సెలెక్ట్ చేసుకున్న మంచియి సెలెక్ట్ చేసుకుంటా
నేను ఎవరనా ఉంటేనే కొంచెం ఆప్షన్స్ తీసుకుంటాను గాని నాకు ఎ ఎక్కడిక వెళ్ళినా టూ నచ్చుతాయి టూ తీసుకు కోవాల అనిపిస్తది ఒక సింగి అసలే నచ్చది కన్ఫ్యూజన్ ఇగ నా అక్కడ మొదలైపోతది ఇది తీసుకోవాల ఇది తీసుకోవాలా
సరే మరి ప్లాన్ చేస్కో అదెలె సరే మరి ఏ ఏ పండక్కి ఏమి వేసుకోవాలి ప్లా ఉ ఉ